కండి
గుడ్ ఆఫటర్నూన్ సిస్
ఏం చేస్తున్నావు
ఏం లేదు సిస్టర్ మీరేం చేస్తానరు
ఆ నవ కూడాడా ఇగ్దలేే మ ంగ్ చేసింది అదే చూస్తున్నాం
అవునా
అ
తిన్ తన్నారసిస్ చ్చారు మరి
తినలే నేను ఇంకా నాన్న తిన్నా నాన్నకి ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు తింటున్నారు
ఆహా
ఆ
ఏం ఫార్మింగ్ అ సిస్టర్ మీ పే మీ పేరెంట్స్
ఆ
ఫార్మింగ్ అంటున్నా మీ పేరెంట్స్
అవును
మీరు మ్యారీడా అన్మ్యారిడా సిస్టర్
అన్నారండి ఇప్పుడుంది మేలో
ఆహ మేలో ఉందా మీ ఫియాన్సీ ఏం చేస్తారు మరి
ఆ ఎలెక్ట్రిక్ ఇంజనీయర్
అవునా ఇక్కడ మీసయిడేనా
లేదు మ వేర వేరే కంట్ర్రి
కంట్రీనా ఏ బాబ ఈ తండ్రి అంటే ఎక్కడ
ఇప్పుడు ఇటు వచ్చిన తర్వాత వె వెళ్తారు అన్నట్టు
ఉ అవునా ఇక్కడకిళ్తారు వెళ్తేవ మరి ఓే
ఎక్కడ ఉంటే అక్కడ
అవునా ఉ నేను అన్మారిడ్ అ సిస్టర్ మీరేనా అడిగింది ఆ
పట్లా నకు కరోగతే ఎందుకు
అద పక్కనా ఎవరిదో వయిస లెక్క అనిపిస్ అే మీరేనా లేకుంటే వేరేవరైనా అడిగి ఇలాని
ఆహా నేనే
ఆహా మీ దాంట్లో ఎంగేజ్మెంట్ రిసెప్షన్ ఇవన్నీ ఉంటాయా సిస్
ఆ ముందులిగాదా కానీ
అవునా అంటే నైట్ టైమ్ లో ఉంటే కదా అయిపోద్దేమో అనుకున్నా మరి ఎందుకుట్లా నైట్ టై లో చేయడం
ఇక ఇష్టం వాళ్ళది వాళ్ళది ఉంటే కూడా మధ్యాహ్నం కూడా ఉంటది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మ్యాగ్జీ మమ్ అయితే నైట్ే
మళ్ళీ మ్యాగ్స్ అబ్బాయి అమ్మాయి ఒక దగ్గర ఉండారు కదా
ఆ ఉండరు మ్యారేజ్ ఆయన తరువాత
అంటే మ్యారేజ్ అయిన తర్వాత నా అర్థం కాలే నాకు తర్వాత అంటే అంటే తాాలి అబ్బాయే కడతారా
ఆహా కాదు పెద్దోళ్ళు ఎవరు కడతారు
మరి అబ్బాయి ఏం చేస్తాడు
తర్వాత వస్తారు వాళ్ళు అలా
అది అంటే మ్యారేజ్ అయ్యిది అన్నట్టు ఎలా మరి అంటే అబ్బాయి ఏమన్నా కట్టడం అట్లా ఏమి ఉండదా
ఆహా
మొత్తం పెద్దవాళ్ళే ఆఓహో గ్రేటే కొత్తగా ఉంది అదే మా ఫ్రెండ్ది అయిన ఇప్పుడు అసలు ఒక దగ్గర లేరు మళ్ళీ పెళ్ళ కొడుకు కూడా రాలే అదేంటి నేను అయిపోయిన తర్వాత చూసి నా అట్లా నాకు డౌట్ ఉంటుండే
మీ దాంట్లో ఎలా ఉంటది
మా దాంట్లో అంటే అబ్బాయి ఏ తాళి కడుతాడు అంటే ఫస్ట్ వతనికి ఆ ఎక్కైనా చెల్లైనా ఉందనుకో ఆమె గడతది ఫస్ట్ టు ఆమె గట్టిన్ తర్వాత త ఆ పెళ్లి పీటల పైన అబ్బాయి కడతడు
ఆ
పక్కపక్కనే ఉంటరు హుం
ఏమో నేను ఇప్పటి వరకి మ్యారేజ్ కి వెళ్ళలేదు అయితే
అవునా
ఓన్లీ ఎంగేజ్మెంట్ కి ఇలా వెళ్ళినా గాని మ్యారేజ్ కి వెళ్ళలేదు
మీ దాంట్లో ఎంగేజ్మెంట్ ఉంటదా
ఆ ఉంటంది అద
అంటే ఎంగేజ్మెంట్ కైనా పక్క పక్కన ఉంటరా హ
ఆ ఉండరు అలా గూడా వేరే వేరే
ఏయ
వాళ్ళ మమ్మీ లేకపోతే అత్త వాళ్ళు ఇస్తారు అన్నట్టు రింగ్స్
అం వాళ్ళ వచ్చి రింగిస్ రింగు పెడతారా మీకు మరి ఫొటోస్ గిట్లా దిగాలనుకుంటె ఎట్ల
ఫొటోస్ దిగలేం ఇగ వాళ్ళతోటే దిగాలి
ఇంక అబ్బాయితో దిగడం ఉండదు
ఉండది
మరి మ్యారేజ్ అప్పుడు మ్యారేజ్
ఆ అప్పుడు దిగుతం
అంటే మ్యారేజ్ రోజు దిగు
అవునా అప్పుడట ఫొటోస్ షూటింగ్ అయితది అనుకో తర్వాత కాదు
అంటే అబ్బాయి అమ్మాయి తోటే అంటే ఇద్దరు తొనె దిగుతరు గదా సపరేట్ గా దిగుతరా
ఆ అలా గూడ దిగచ్చు ఇలా గూడ
ఉంహ్ అంటె ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనె ఫోటోస్ అన్నమాట బాఉంది మీ కల్చర్ ఏదో
ఆ అందరిది వేరే వేరే ఉంటది కదా
కొన్నిటిని అవయిడ్ చెయ్ వచ్చి
అవును మీరు ఏం చేస్తున్నారు చప్పుడు వస్తుంది
ఏం సౌండ్ ఫ్యాన్ ది అనుకుంటా ఆ ఫ్యాన్ సౌండ్ అనుకున్న ఇంక చేసే పని ఏమి ఉంటది ఫ్యాన్ కింద చేసుకోవచ్చు చూడమే కదా సమ్మర్లా హ్మ్మ్
నీకు ఏది హ్మ్మ్ ఎక్కువ ఇష్టం తినడంలో ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అలా ఉంటది కదా
ఫాస్ట్ ఫుడ్ అంటే ఎక్కువ తినను బయట అసలు ఎక్కువ తినను ఇంట్లోనే ఏమో తినాలనిపియ్యదు ఆడ అంటే అంత మంచిగా నీటిగా అనిపియ్యదు నాకు ఎందుకో బయటా అంటే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటేది కదా సిస్ చేస్ ఇంకా బాగా ఆకలేసినప్పుడే ఎప్పుడైనా ఇక మార్నింగ్ అప్పుడు ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్తాం కదా.
హ్మ్మ్
ఇంకా అప్పుడే ఏమన్నా దోషనా అట్లా తినడం అంతే దోశ పూరి అంతే ఇంకా
అవునా ఇంగ ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ సేమిటి తినరా
ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ ఏమైన్నా తినాలంటే ఇంట్లోనే చేసుకోన్ని తింటాం
ఆ ఎం ఎక్కువ చేస్తరు మరి
ఎక్కువ అంటే గ్యారెలు చేసుకుంటాం అంటే వాటిని ముద్ద గ్యారెలు అంటారు గదా.
ఆ
తెలుసా ఐడియా ఉందా మీకు
తెలుసు రింగ్స్ రింగ్స్ లాగా ఉంటాయి కదా
ఆ మళ్ళీ ఇంకా వీళ్ళు పకోడి అంటారుగా
అది కూడా నేను కూడా చేస్తా కా
ఆ అప్పలు చెయవమా అప్పలు చేయడానికి ఎక్కువ టైం పడతది పోయి దగ్గర కూర్చోవాలే కష్టం అయితది
ఆవును
అదే ఇవ్వనుకో గ్యాస్ మీద హాఫ్ అన్ అవర్ లో చేసేయవచ్చు కదా అప్పలు చేయడమే బెటరు కాకపోతే ఆ అర్ధం కాలే సిస్టర్
మీరు చేస్తారా మమ్మీ
నేను చేస్తా వాళ్లు పని కి వెళ్లొచ్చే సారికి తినాలనుకుంటే చేసేసుకుంటాం అం
అహ ఉహుమ్
కానీ ఇప్పుడు ఈ సమ్మర్ లో చేయాలంటేనే కష్టంగా ఉంది ఎంత గ్యాస్ అయినా కూడా వేడిగా ఉండేసరికి అమ్మో ఏం చేస్తాం దాన్నిలో ఉన్న ఇంట్రెస్ట్ పోతంది హుమ్ మళ్ళా అందులో తోడు ఇప్పుడు గ్యాస్ దొరకదు గ్యాస్ దొరక
అదేంటి అక్క
స్కిప్పింగ్ పోయి దగ్గర కస్తలే పొదేమో మీసైడ్ దొరుకుతుందా గ్యాస్
ఏమో మేము రీసెంట్ లీనే నింపుకున్నాం అన్నట్టు దాని తర్వాత నేను తిండి
ఆహా ఎంత రీసెంట్ గా నింపుకున్నా కూడా అది ఆ ఎక్కువ డేస్ రావట్లేదు కదా సిస్టర్ అప్పుడు అంటే త్రీ మంత్స్ అట్లా వచ్చేది గాని ఇప్పుడయితే త్రీ మంత్స్ కూడా రాట్లేదు ఉమ్ ఏంటో ఏమో ఆ ఏం సిస్ చె
ఏమి చేయలేకపోతున్నారు కదా ఇగ ఏమి ఇలా అవుతది అని
ఆ
కష్టం కదా దొరకకపోతే హోటల్
అవును చా చానా కష్టం అవుతుది ఇంకా సిటీ పట్టుకొని వెళ్ళిన వాళ్ళ అయితే హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇంకా
అవును ఆ వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి కూడా ఎక్కువనే ఉంటాయి కదా హాస్టల్ వాళ్ళకి
అవును మళ్ళీ బయట తినాల అనుకున్నా కూడా తినలేరు ఎంతయినా ఇ బందే ఉ
ఏం చేయాలనే గ్యాస్ ఉండాల్సిందే బయట కూడా ఇంట్లో కూడా హాస్టల్ లో అంద అన్ని జగాలో
ఆ ఇంకా ఇప్పుడు ఇంకా ఇక అందరు కట్టెల పోయానంటే పొగ మొత్తం మబ్బులెక్క చుట్టు
ఆ చవ చెకువ యితాయి మరి
అవును ఇంకా అప్పుడు ఇంకా అది ఫుల్ సెన్సేషన్ అవుతుది ఇంకా న్యూస్
ఆ కరెక్టే
ఇంకా హైదరాబాద్ అయితే ఢిల్లీ లాగా అవుతుదేమో పోగతో చూడాలి ఇంక ఎన్ని వింతలు చూస్తామో ఏమో ఇంకా సిస్టర్ హ్మ్ ఏంటి సిస్టర్ అర్థం కాలే మీ వాయిసు
చెప్పాలి మీ కాదు ఏం చేస్తున్నారు ఇక మీరు అని చెప్తున్నా
ఆహా ఏంలే సిస్టర్ మీరు ఇప్పుడు గ్యాస్ లేకుంటే కట్టల పోయేనా లేదంటే ఇంకా
అహ
ఆల్టర్నేట్ ఏమన్నా ఉన్నాయా
అద
హలో
చకుక్క ఉంది మా
అరే రైస్ కుకర్ లో రైస్ కుక్ చేస్తారు మరి
ఆ అది ఉంది ప్యాన్ ఉంది
లేకున్నా ఏం కాదంటారు
అహ అది ఉండాల కదు ఇ ఎలా చేయడానికినికి
ఎక్కువ కరెంట్ యూజ్ చేసినా కూడా అంతా మంచి ఉండదు కదా సిస్టర్ దీని మీద చేసిన అంత టేస్ట్ ఉండదుగా మళ్ళీ కట్టెల మీద చేసింది గ్యాస్ మీద అంత టేస్ట్ ఉండదు ఓకే బాయ్